ఆ తిన్నామన్న తిన్నారా మీరు ఏంగో ఆ కాలేజ ళలి పర్ొచ్చి
ఆ
పాలు తాగుదామ అని కూర్చున్నాయ్యా
పాటలాగడానికి కాని కూర్చున్నావా అ అవునా ఎవరి తాగ ఎవరి దగ్గర పోతున్నావు పాలు తాగడానికి
ఆ మా ఫ్రెం ఉంటాడుో బ అన్న
యయనకువ భరలు న ఎయనంతగడా ఆ ఉలన్నా అయనా నా పేనా నువ్ అట్లా చెప్పడం కరెక్ట్ కాదు బ్రో ఆయనకి ఏ మీకు మంచిగా ఫ్రెండ్ ఉ నాడు కాబట్టి ను్ బరే అంటావాయనకి బరే వు బరే ఉన్నాయా అంటే బరీ లేవు కానీ మా ఫ్రెండ్ ఎ బరేలాగా ఉంటాడు అలా చెప్పు కుడదు కదా బ్రదర్
నేను ఏడన్నాన్న
మ్మ్ నేను చెప్తాను మీ నేనే అంటున్నానా
మీరే అంటురుగా నేను అంట ఉంటలేను
చౌదశప్స్ మరి ఏం తిన్నారు మీరు
ఈ ఎలా సాయంత్రం మా హాస్టల్ లో చికెన్ ఉంటది అప్పుడు ఏమో మధ్య దాని
సంగారెడ్డి పోయొచ్చారా మీరు
పోయవచ్చం
ఏమేమి చేశారు పోయి అక్కడ
పోయి ఆ అప్పు ఉన్నడు ఆ హాస్పిటల్ చూపెట్నమాడికి చెస్ట్ పయిన్ అవుతుండే అయ్యన తర్వాత మరేమో కాలేజ్ గురించి మాట్లాడనం ఆ సార్తో
ఆ ఇక్కడ సార్ తో నా
ఆ మాట్లాడిన్నా
మ్మ్
అడు రెండు వేల రెండు వేల అడుగుతుండు పదిహేను వందలు కొట్టేసిన
ఎందుకు రెండు వేలు ఆడుగుతు డు
ఆ ట్రైనింగ్ ఉంటుంది అది
అది ఎప్పుడు ఉంటది
మనం ఆడు మనం మనం ఎప్పుడు పెట్టమంటే అడు పెడతా అన్నాడు మరి అవి పైసలు కొట్టాలి
మ్మ్
ట్రేనింగ్ ఆ
మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు అక్కడ
ఎవరు
ఇప్పుడు సంగారెడ్డి ఏం ఏం జాబ్ చేస్తాడు
డిఓఎ
డిఓఎ అంటే
డిఎమ్ఎల్టీ అని కోర్స్ ఉంటుంది ఐ స్పెషాలిటీ
అవునా ఆ దేనికి సంబంధించి ఉంటంది అది కదా కోర్స్ ఐ సంబంధిత కల్లో తంబంధించ్ దాంటి మొత్తం చూస్తారా లెన్స్ అవిస్సర
ఆ లెన్స్ గో ఒక మెషిన్ ఉంటది ఆ మెషీన్ లో మనం మో ఎట్లా హెడ్డు వెట్టేష్ న మనుకో మనం ఐస్ కి ఆ అది ఉంటది స్కాన్ చేస్తాం ఆ స్కాన్ చేస్తే ఆ ఐస్ కి ఎన్ని అది ఉ టది అయన్ని పేయింట్లు బట్ ట్టాల అది పెట్ అక్కడకి డైరెక్ట్ వస్తుంది అక్కడ రాసి ఇప్పు పంపిస్తే అయిపోతది అది అది కొంచెం చూసినాం ఇయాలా అ కొవెంత సింపుల్ ఎ చూసి నేర్ కో నేర్చుకోవచ్చ అది కానీ అది కొంచెం ట్రైనింగ్ తీస్ అంటే ఇంకా పర్ఫెక్ట్ అయితాం
ఆ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తీసుకోవాలి ఫస్ట్ ఏమో అక్కడ మ్మ్ కొచ్చింగ్ పూర్తి జేయాలి మళ్ళ ఆ సిక్స్ మంత్స్ ఏమో తర్వాత క ట్రైనింగ్ చేయాలి అలా జేస్తే మీరు కూడా నేర్ చ్చుకుంటారు మంచిగా
అది మనం ఇంకా మనకి ఏంటంటే మనవాళ్ళు ఉన్నారు అక్కడ రిమ్స్ లో మనకు చాన్సెస్ టే ఎందంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్సది
అది చేస్తే
అది చేస్తే మ్ ఎందుకంటే మన రిలేటివ్ గ అక్కడ డాక్టర్ పెద్ద డాక్టర్ కొంచెం రికమెండేషన్ ఎంతో మనం పంపించినాం అనుకో గవర్నమెంట్ లోనే సర్టిఫికేట్ వస్ మనకు ఫస్ట్ థర్టీ ఫైవ్ స్టార్టింగ్ ఉంటుంది థర్టి
అళ ఇస్తారా
టిగాన్న తక్కయరురు తటిీష్ డమ్ షూరిగా
ఇప్పుడే కాదు కదా మీరు మొత్తం కోర్సు చేయాలి సిక్స్ మంత్స్ తర్వాత అది చేసుకుంటూ ఉంటది
అదే మన మన ఎగ్జామ్ ఉంటది ఎగ్జామ్
ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఇంకా చాలా ఉంటాది అవి
ఎజ పాస్ కాకుండా డాయిస్తారు ట్రైనింగ్ సర్టిఫికేట్
అవునా
ఆ
అదే అదే చూడాలి మరో మీరి ఇప్పుడు కార్ వెళ్తూ మెట్రోతో పోయారా మరి బస్ త పోయారా
ఇక్కడ నుంచి మెట్రో
ఎక్కడ వరకు మెట్రోకి పోారు మీయాపూర్ నుంచి
మియాపూర్ నుంచి బస్సుగా
ఆ అది ఎక్కడి వరకు
అది అక్కడ నుంచి స సంగారెడ్డి కూడా దొరుకింది
సంగారెడ్డి నుంచి మీ ఫ్రెండ్ హాస్పిటల్ చగక్క దగ్గరనేము
అ దగ్గనే
అవునా మం చికెన్ తిన్నారా నైటు
ా నైట్ చికన్ తినం
ఆ
తిన్నాం బయట అదింటతే అడు తెషం ఆ
అవునా
ఉ
ఫ్రెండ్ ప వచ్చి అన్ని చూసుకున్నాడు అన్నమాట మీకు మంచి గా చూసుకో కున్నాడ మీ ఫ్రెండ్
చూసుకున్నాడు
హు కట్రాకాల్ హు ఆయనా ఇప్పుడు ఆయన ఏ ఎవరు పెళ్లికొస్తాడట చిన్ని పెళ్ళికి పోతాడేమో ఆయనకూడ
నా అదే అప్పుడే పోదమని అన్నదిగా ఎప్పుడు చేసుకుందాం లో ఇప్పుడు ఏం వద్దు చిన్న చిన్న ఫంక్షన్ తిండిబోతు ఆ పెండ్లికి పోదామని
అట్లా అనుకుండు ఆయన కూడ ఉ ఓకే ఓకే నేను కూడపెళ్లికి వస్తా పనిగాలో ఉ
వున్నది
ఎవరి వా ఎవరు వాళ్ళ మీ ఫ్రెండ్ వాళ్ళదా వాళ్ళది ఫ్యామిలీ ప్లాన్ నాకు కూడా చెప్పిండు ఆయన కలిసినప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేపిస్తాను,
హు అదే ఆపరేషన్,
ఇప్పుడు పంపరాట వాళ్ళ ఏంటికాడ
ఏమో చూడాలి ఇక మాట్లాడలే ఆట ఆడ వచ్చి ఇంటికాడ ఏ మాట్లాడుతే వ మాట్లాడి వద్దామ అంటే ఆడ కలవలే ఇలా వచ్చేసండి ఇక ఏమో ఇక చూడాలి,
అవునా
ఆ
కొ
కైకు
కే జన్ కు కెయ కు కు కే మ మాలంట అట్లా ఉంది ఏం చేద్దాం ఇప్పుడు
మనమే
ఆ ఒకవేళ పసల్ పాయ్ జైనికు వచ్చక ఆ ఆ
ఇప్పుడు నువ్ మ ఐతే సాయంత్రం ఎట్లా అన్ని తినేది
సాయంత్రము మీ అస్సలు
కాదు ఇలా చికెన్ పెట్టరు మీరు డైరకోడి తినాలి నువ్ తినవంట కద చికెన్
నేన్ చికెన్ తిన పవన్ తి పవన్ కూడా తింటలేడు చికెన్
ఒకాడు ఆడు వచ్చి కాదు పవన్ అన్న నాకు అన్నాడు మీ హాస్టల్ వచ్చి తింటా నేను చికెన్
ఆయా తింటాడుఖాదోడె ఉన్నాడె అ
అ తింటాడటా
తింటా నువ్వు పోన్ వాళ్ళ కాలేజ్ కి పోయి చికన్ తింటా వా తింటాడు ఆయన పేడ దూకుతుంది అంత దుః జంట తా ఇకా
యాదవక్కడ ఉన్నొస్తుందేం
ఉమ్ ఉమ్ ఆ కడుపునొస్తుంది ఆయనది కడుపు కాదు ఆయన మార్నింగ్ చాలా రన్నింగ్ పోతుండు ఏమేమో చేస్తుండు ఆయన
అందుకేనొస్తుందేమో మరి ఎక్సర్సైజ్ ఎక్కువ అయినాయ్
ఎక్కువ ఎక్సర్సైజ్ జేసి నేమో ఇవాలా ఏ అప్ అప్డన్స్ ఉంటాయి కదా ఏమంటారు పవన్ దాన్ని అప్ డౌన్సా అప్డౌన్స్ తీసిండటా ఆయా ఒక యాభై వందాదీసిండటా.
అర్రే
కీ అట్ల అయితుందేమో. ఏమో కాని వాళ్ళ ఆ నాకు ఒకటే అర్థం కాలే ఇవాళని ఆయనా రెండు రోజుల్ నుంచి కూర్చుండు రన్నింగ్ కీ. ఆ నీకు బెల్లీ ఫ్యాట్ ఉందీ నువ్వూ ఇట్లా నువ్వు కరెక్టుగున్నావ్ నీలో ఏం తక్కువ లేదని ఎట్ల చెప్తడు. ఆయనని ఎవ్ ఆయననీ ఎవరైనా కలవనీ, ఏ పో అని ఏం లడ్డుగయినవ్ అంటుండే గానీ. ఫస్ట్ టైమ్ ఇన్న నేను ఏం ని దా ట్లో ఏం తక్కువ లేదు అన్ని ఎక్కువ ఇట్ల ఎట్లా. బా మీ శేఖర్ సార్ కూడా ఫోన్ చేశిండు.
ఏమని.
అదే ఆ రేపు కాలేజ్ కి రావాలని. ఆయన ఎ ఇంగ ఏమంటరూ గ్రౌండ్ కి.
ఆహా
ఊ బాతే కర్ తూ
ఆ గ్రౌండ్ కొస్తా. మరి మా సార్ గూడా రన్నింగ్ చేస్తాడా ఏంది. కొంపతీశి.
రన్నింగే చేస్తారట రన్నింగ్, వాకింగ్ చేస్తాడట.
అవునా వర్షం పడేటట్టు ఉంది మా సైడ్ మీ సైడు.
ఆ
మా సైడ్ చల్ల గాలి ఒస్తుంది వర్షం పడేద్
మా సైడ్ ఏం లేదు. ఇగ మేము ఇప్పుడూ మేము కూడా వర్షం ఇప్పుడు పడతది కొద్దిసేపటి తర్వాత.
అవునా, మీరు గ్రౌండ్ కు పోతారా ఇప్
మేమిప్పుడూ మా సి ఆర్ అన్న ఉంటడు పవన్ అన్న అనీ, ఆయన ఏం చెప్తే అది. హ్మ
టైం పాస్ పొయి రండి మరీ. ఏం చేస్తరు. రూంలో కూసొని ఏండ్ జ్యూస్ సహా వస్తే వస్త లేకుంటే రాను.
అవునా ఏ ఫోన్ ఇవ్వి తాతయ్యకు దిక్ల అదే చూడాలి నేను కూడా అదే మేము పోతే పోతాం మేము కూడాపోతే పోం హ్మ్ అన్నీ బానే కదా మరి
బానే
అవునా జాగ్రత్త మరి సరే మరి రైట్